ఏ
అదే ఈ ఇప్పుడే తినాల్ వేదా అని ఆలోచిస్తున్నానండి
అబ్బ తినాలండి తింటేనే కదండి బ
అవునండి అవున అవును అప్పుడే కద పోస్కల్లేక్కువస్ సరే
అవునా మా అమ్మగారి అలా ఆలుగడ్డ ఏపుడు చేసిర్రు. అన్నం వండిర్రు వేడి వేడి అన్నం. ఊ నెయ్యేసుకొని తింటే ఆహా ఎలా ఉంటదో చూడండి.
బలే ఉంటదసల
అవునండి మీరు తింటార అలా
నాకు చాలా ఇష్టం అం పె నేను ఆ ఆలుగడ్డ
మ్మ చేసి పెడతది మీకు
ఆ వస్తానండి ఖచ్చితంగా వస్తా ఈ రసంలో టమాటా రసంలో ఆలుగడ్డ వేపుడు నంచుకొని తింటుం
అవునండి మా చార్ చేయలేదండి మా అమ్మ గారు మాఅమ్మకి ఒక కూర చేసుడే చేత కాదండి. అవునండి గ్యాస్ అయిపోయి గ్యాసొచ్ చాలా ఇబ్బం నుందండి మా దగ్గర గ్యాసులు అయిపో గ్యాస్ సో షార్టేజో
అవునా అండి అయ్ య్యా ఇప్పుడు మీకు ఉందా?
ఏత్తది చేయిత్తది
ఒక ఒకటి అర్జెంట్ అయితే క అత్యవసరం అయితే బ్లాక్
బ్లాక్లా ఏ ఎంత తెలుసా అండి ఆరు వేలుంట గ్యాసు
అవునా అండి అయ్యా ఆ మా ఇంట్లో ఒకటి బ్లాక్ ఉండేదండి.
రెండు వేల అండి మా నానమ్మ గారు కొన్నారంట నిన్ననే
ఆహా అవునండి పెరిగిపోయినాయిగా ఈ యుద్ధం వల్ల అసలా
అవునండి మా దగ్గర క తెలుగుడ కొనుకొచ్చినుడు మా నాన్న పొలం దగ్గర పోయి
అంటే ముందు జాగ్రత్తగా ఉండడం మంచి
కిలో రెండు వందల అండి మలవి దండ్రిగా పైసెలు బో తండి
కిలో రెండు వందలే ఒక ఒక కట్ట వస్తుందా రెండు కట్టలు వస్తా సే అండి ఒకటే వస్తది
దాట్లేదండి మాకు అన్నం క కిలో క కిలో క కావాలి
ఆ అవునండి అ అన్నానికే సార్ పోతది ఇంకా ఒక పని చెయాలండి అప్పుడు ప్రెషర్ కుక్కర్ లో పెట్టేస్తే ఉడికిది
కరెంట్ కరెంట్ కుక్కర్ అండి అవును అయితే మేము అమెజాన్ లా చూసినామండి ఇండెక్ ఇండక్షన్ స్టవ్ వాడికి ఒక ఇరవై లక్షల ఎన్ని లక్షల మంది కూడా ఉన్నారంట అండి ఆన్లైన్
మ్మ్
అవునండి మీకు తెలియదా అండి ఎందుకంటే కరెం కరెంట్ కుక్కర్లు ఇవ్వే దొరుకుతు తునే కూర చేసుకోవాలి కదా
ఆ అవి కూడా రేట్లు పెరిగినాయి అంట కదండి
ఆ
అవును చాలా పెరిగినాయి అంట రేట్ రట్లు డబుల్ రేట్లు అయినాయి అంట
అవునండి మా అమ్మగారు ఎలా అలుగడ్డలు నాన్నే కోయమన్నారు నేనే కోసాను ఉప్పేసి కారం పట్టించి తాలింపు ఎల్లిపాయ కారం వేసిరు అసలు ఎంత బాగుంది
అబ్బో బాయస్ సరే అండి మ ఎంత సమయం పట్టింది ఇదంతా చేయడానికి
చెయడానికి గంటనే పట్టింది గాని తింటానికి అయితే రెండు నిమిషాలు చాలండి అ
అవునండి అవి బాగుం టై కదా తొందరగై పోతది
అవునండి మా ఇంట్లో వాళ్ళు లొక్కలిస్కొని మరి తింటారండి ఇవి
ఆ అసలు ఇవి పూరీలో కూడా బాగుంటదండి నిన్న నేను ఒక వంట కం చేశానండి బలే వచ్చిందండి మీల్ మిల్క్ ర్ కురా అదిరి పోఇంది చ్చ మిలమిల్కర్ కూర చాలా వేరేలా చేసానండి మొత్తం చెప్తాను ముందు ఒ క గి కడ్ డాయిలో ఆ ఆలుగడ్డ ఆలుగంన్నను టమాటాలు ఉల్లిపాయలు దాల్చిన చెక్క యల్ యాలకలు చిందులపాయలు వేసి బాగా వేగనివ్వాలండి పొడుగ్గ కట్ చేయాలన్ని అన్ని పొడుగ్ గ్గ తరగాలండి నూనే ఎసి పా వేయించాలా మెత్తగాయే వరక్ ఊడికిచ్చాలండి
మ్
ఉడికిచ్చాక ఆ పక్కన పెట్టుకొని చల్లారాక మిక్సీలో ఏ ఏసి తర్వాత గరం మసా చాలా తర్వాత్ త ఇంకొకటి నేను స్వయంగా చేసిన మసాలా వేసానండి ఆ మసాలాలో ఏ ముం టదంటే ముందే పొడి చేసి పెట్టుకున్నా నేను అప్పట్లో నువ్వులు ఆ పల్లీలు ఎండుమిరకాయ ధనియాలు జీలకర్ర
ఉన్న పూరగాయలన్నీ మీరు అందులోనే ఏస్తారా అండి
ఆహా ఈ కూరగాయలేమీ ఏయలేదండి దీన్ ట్లో జస్టు ఉల్లిపా
డ్డలు ఎల్లిపాయలు అన్నిీ మీరే వాడండి ఇగ మీ మేమి వాడుకోవాలండి కూరలు
ఏంటున్నయ్ అట్లా అంటారు అది అట్లా ఎస్ తెనే బాగా రుచికరంగా ఉంటది
ఆ అప్పుడు అది కళకూర అవుతుదండి అది మిల్ మేకర్ కూర కాదండి అప్పుడు
ఆహా ఆ అవన్నీ వేసి బాగా గ్రైండ్ చేయ్యాలండి అది మిక్స్ సి పట్టాలండి బాగా పేస్ట్ చేసి
చీ అట్లా బాగుంటదా
ఆ అదే మొ మొన్న మా నా పుట్టినరోజు అప్పుడు వచ్చారండి ఇంటికి అందరూ అప్పుడు అలానే చూసానండి
అవునా ప్పే ఎట్లా తిన్నారు అండి పంది లెక్క తిన్నారు కావచ్చు కదా
చాలా లొట్టలు వేసుకుంటూ తిన్నారు
అవునండి పొట్టలు పగిలిపోయినాయి అనుకుంటేగా మీరు అట్లా అంత అద్భుతంగా పెట్టుంట
ఆ ఆ రెండు కూరలు వేశానండి ఒక కూరలో మిక్సిడ్ వెజ్ లో వెజ్ లో ఆ కూరలో అంత ఉప్పు లేదు సప్పగా ఉంది కొంచెం ఇంకో కూర బాగుందండి పన్నీర్ కూర బల వచ్చింది అది
అవునా పన్నీరు ఎలా చేశారా అండి
పన్నీర్ ఎలా చేస్తారా పన్నీర్ కు కూర చేస్తారా లేకపోతే పన్నీర్ ఎట్లా చేస్తార అని అడుతున్నారా
తెలవదండి ఫస్ట్
అంటే పనీరు అంటే పా ఇప్పుడు పాలు పాలు ఉన్నాయండి బాగు మీ మీ గడ కట్టిన పాలు మీగడ నా లేకపోయినా అవసరంలే బాగా కొవ్వు ఉన్న పాలు ఉంటాయండి బాగా బయట ఆ ఫ్యాట్ ఫ్యాట్ ఫ్యాటీ మిల్క్ అంటారు దాన్ని అది ఆ అది తెచ్చుకొని బాగా స్టవ్ మీద పెట్టి సిమ్లో పెట్టాలండి కొంచెం సేపు కొంచెం గోరువచ్చాక గో గోరు వెచ్చగా అయ్యాక నిమ్మకాయ పిండాలండి నిమ్మకాయ లేకపోతే ఆ నిమ్మకాయ లేకపోతే వెనగర్ కూడా పని చేసేది అది కొంచెం అట్లా స్పూన్ తో కలుపుతూ ఉండాలా తిడ తిప్పుతూ ఉంటతే అప్పుడు విడిపోతాయి పాలు ఇంకా నీళ్లు విడిపోతాయి అప్పుడు
అట్లా కలుపుతూ కలుపుతూ కలుపు తు ఉంటే ముద్దులాగా వస్తుందండి ఆ ముద్దని వడగట్టాలా అంతే అండి అం పన్నీర్ అయిపోతది
మేమేమో అరకిలో కొనుక్కొచ్చుకుంటాం అనమాట దీ మాటలా రెండువందలకి దొరుకుతుది మాకు అద
ఆ నలభై రూపాయలు వచ్చేస్తందండి ఇంట్లో బయట అమ్మేటో రెండు వందలు పెట్టి అంత ఆరోగ్యానికి మంచి దిగా వాళ్ళు ఏవేవో వాడతారు
పన్నీరు తయారు చేస్తానండీ ఎట్లనైనా చేసి పాలు ఇరగగొట్టి మరి నిమ్మకాయ వేసి ఉప్పుే ఉప్పు కూడా వేయాలా అల్లా ఉప్పు వేయాల చక్కర వేయాలా
ఉప్పు వేస్తే ఓకే అండి ఉప్పుేస్తే అది బాగుంటది ఉప్పుగా బాగుంటదండి కొంచెమే ఇయ్యాలండి
మనన్నమ్మ ఏమో పోయొద్దంటే అంది కదండి మరి మీరేమో
ఉప్ ఉప్పుేసే అది చీజ్ సాగిద్దండి చీజ్ అయుతదండి అది
అమచ్చీజ వద్దండి నాకు పన్నీరే కావాలి
పన్నీర్ అయితే ఉప్పు వద్దండి అయితే అయితే ముందు ఒక గిన్న తీసుకు కని ముందు దాని మీద ఒక గుడ్డుగా పెట్టాలండి గుడ్డు పెట్టి టి అప్పుడు వడకట్ అప్పుడు దాంట్లో కొయ్యాలండి అది ఓ నీల్ అన్ని కింద గె పోతే పైన ఉన్న ముద్ద మొత్తం మొత్తం ఆ గుడ్డలో ఉంటది అది బాగా పిండి దాని మీద ఒక రాయి పెడుత అతే ఏం అవ్వదండి అట్లా కిందకి వెళ్ళిపోతాది మొత్ యి నీళ్ళన్నీ కిందకి వెళ్ళిపోతాయి అప్పుడు పన్నీరు వచ్చేసిద్దాను ఒక గంటలో తయారైపోత
అవునండి ఆ నీళ్ళల్లో కూడా చక్కరేసైకోని తావసం స్తారంట మీకు తెలుసా
ఆహా చక్కర వేసుకుని తావుతారని తెలిదండి అది ఎప్పుడు వినలేదు కూడా అస
అయితే మిగిలిన పాలు ఉంటాయి కదా ఇరిగిన పాలు ఇప్పుడు మీరు పన్నీర్ చేసారు కదా పన్నీర్ చేసినాక మిగిలితాయి కదా వాటర్ వాటిని మనం ఇలా చేయచ్చ అండి అంట మా నానమ్మ చెప్పారీనమాట
ఆ తాగుతారేమో అండి అవి అవి కూడా ఆరోగ్యానికి మంచి కరమే
పాలు అన్నారు కదా మీరు
అవునవును బాగా పౌష్టిక ఆహారం అది
అవునండి గొర్రే పాలు దొరుకుతాయండి మస్తు ఉంటాయండి
బస్ అవి అవి డబ్ అవి రేట్లు కూడా ఎక్కువ అండి అవి కొనడం కూడా గొర్ర పాలు ఆహా అన్ నితంగా అవి గాఢద పాలు అ
వాళ్లు గర్ గొర్రెగా కాదండి గాడిదండి
గాడిద గాడిద పాలు ఆరు వేలు అండి తెలుసా లీటరు బయట అమ్ముతారు అది లింగంపల్లిలో
వేలు కాదండి వంద రూపాయలు మా ఊర్లో పోంది గాడిదకి
గాడతపాల అవి మంచిపాలు కాదా మంచిగాడది కాదేమో అండి
చెతారండి కొంచెం
ఆహా మందు కలుపుతర ఏం మందు హలో ఉన్నారా అండి
అవునండి మ నానమ్మ గారు పాది తులు బంగారం కొన్నది ఇద్దరు ఆడ పిల్లలకి ఇచ్చింది కానీ నాకైతే ఇత్తలేదండి
మనం ఏం మాట్లాడుకున్నాం అండి అదే మనం పాల గురించి మాట్లాడుకున్నావు మాది ఇట్లు నాన్నమ్మ ఎందుకు వచ్చింది ఆ బంగారం ఎందుకు వచ్
పంచి పెడుతుంది అనమాట అది చూసి నేను తట్టుకోలేక చెప్తున్నా అనమాట మీకు పన్నీరు అయిపోయింద ఫ స్టోరేయ్
అది మీరే మీ అ మీరే బంగారం కదండి మళ్ళీ మీకు బంగారం అంటే
అవునండి అరవై కిలోల బ బంగారం ఉంది మా ఇ లా ఆల్రెడీ గాని కాకపోతే కొంచెంగా ఇంకా కొంచెం కావాలన్నమాట మాకు తక్కువయింది బంగారం
అదే అదే అదే అడగండి మరి గట్టిగా
గట్టి గా అడుగుదామంటే ఇత్తలేదన్ ఒకసారి మీరు కూడా అడగండి
ఆ అడుగుతా
ఒక తులమియ్యమనండి సాల్లెండి ఈ సారి
ఆ ఓ తులం చాలా అండి
ఆడపిల్లల అందరికి ఇస్తదన్ నాకు మాత్రం ఇయ్యదండి ఒక్కొక్కరిక అయితే పో రా తిను తిను అంటది నాన్న అయితే తిను కూడా అనేదండి మా నాన్నమ్మ గారు
అయ్యే ఎందుకండి అట్
ఏమోండి ఏంలాటి ఏమో ఏమైనా పాగు ఉందేమో అండి మా తోటి అసలు
ఆ ఆహా అ అందరికన్నా మీరే చాలా ఇష్ ఇష్టమని ఎంత స్పెషల్ అయ్యి ఉంటే అలా అంటారు
అవునా అండి సరే అండి నేను మళ్ళీ చేస్ తాను బాయ్
ఆ మళ్ళీ చెయిండి